హ
హలో హలో
లానేే
హలో అక్క నీ వయసిన పడతలేదు అక్క
ఆ హలో
ఆ క
హలో నాన్న ఏం చేస్తున్నావు్
ఏం లేదా అక్క ఎప్పున్న ఆ
నాను ఒక చోట కూర్చొని ఫోన్ కు ఫోన్ మాట్లాడితే సిగ్నల్ ఉండవు
ఆహా ఇప్పుడు ఇప్పుడు ఇనబడతాందాకా
ఇంతకు ముందు వినిపించట్లే
ఆ ఓకే అక్క
తిన్నావా నాని
ఆ తిన్నా అక్కా
ఏం కర్రీ
ఇయల మది కోడి గుడ్డు అక్క
కోడి గుడ్డు కూరన ఎవరు వండారు
మా అమ్మ అక్క
నా
ఆ
నువ్వేం చదువుకుంటున్నవ్ నానే
నేనక్క బీటెక్ ఫైనల్ ఇయర్ మైనింగ్ అక్క
బిటెక్ ఫైనల్ ఇయర్ మైనింగా అంటే దేనిక్ గురించి
అంటే మైనింగ్ అనంటే ఇప్పుడు మీకు సింగరేణి తెల్సా అక్క
ఆ తెల్సు బొగ్గు బాయ్ పని
ట్లనే గ సింగరేణి ఏంటిదనంటే మేము చదువుకొని మేము అఫిషియల్ సూపర్వైజర్స్ అయితాం అన్నట్టు ఓర్ మ్యాన్ ఆ జనరల్ మేనేజరు అసిస్టెంట్ మేనేజరు మేనేజరు అట్ల పోస్టులుంటయి అన్నట్టు పోస్టులు పడ్డడప్పుడు మనం పోయి రా కోవాలన్నట్ ఇది ఒక పట్ట అన్నట్టు మనకి ఇదొక కోర్స్ అన్నట్టుగా ఆ
ఇప్పుడు బీటేక్ అయిపోగానే మీరు మీకు వచ్చేస్తదా మరి
బీటెక్ అయిపోంగనే రాదక్క బీటెక్ అయిపోగానే వన్ ఇయర్ మనం ఏందనంటే ఎక్కడైనా పన్ జేయాలి.
ఆ అప్రెంటిస్
అప్రెంటిస్ ఏమైతదనంటే అంటే ఓకే వీడికి పని తెలుసు ఒక సంవత్సరం పని చేసిండు కాబట్టి వీడికి ఏ పనైనా చేయగలడని చెప్పేసి ఒక సర్టిఫికేట్ అన్నట్టు మనకి ఆ సర్టిఫికెట్ ఇ చ్చి అప్పుడు ఇంకొకటి ఇంటర్న్షిప్ లో పడ్డప్పుడు లేకపోతే మనకేదన్నా మా మైంన్ల తెల్ మైన్ అంటే ఆ బాయిల ఎవరైనా తెలిసినోళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకేందనంటే సంవత్సరం ఇది ఏంది ఆ సంవత్సం సర్టిఫికేట్ ఇత్తరు కౌంట్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇగా ఓకేరా బాబు అని అంటే ఇగ మనం జాబ్ ఎక్కియచ్చు అన్నట్టు ఇగ
మరి అప్రెంటిస్కి అది కాదు అప్రెంటిస్కి మీరే ఎళ్తారా లేకుంటే సర్వాళ్లు తీస్ కెళ్తరా
ఇగ కాలేజ్ అయిపోయిన్ తర్వాత మేమే పోవాలె ఇగ సార్ వాళ్ళతో సంబంధం ఉండదు ఇగ సార్ వాళ్ళు ఎవరో ఇగ మేం ఎవరో ఇగ
ఆహా అంటే నాక్ తెలిసినంత మటుకయితే కొంతమంది సార్ వాళ్ళు వాళ్ళు తెలిసినోల్లను తీసుకొస్తారు వాళ్ళని అప్రెంటిస్ అలా నేర్పిస్తూ ఉంటారు కదా
అది కాలేజ్లో అక్క కాలేజ్ల ఎంత ఫిఫ్ పదిహేను రోజులు నలభై ఐదు రోజులు గట్లుంటది. కాలేజ్ల ఆల్రెడీ చేస్ నేను నావో నేను ఒక ఏడెమిది బాయిలు తిరిగిన
ఆ ఏ బాయ్ అక్కడ ఏ ఊర్లో తిరిగినవు
చిరాల్లో తిరిన మా మామ దగ్గర ఉన్న మంచిరాల్లో ఆర్క ఫైవ్ ఆర్క సిక్స్ ఆ జిడకే లెవెన్ ఓసి టూ ఓసి వన్ వకల్ బలి మైన్
అంటే మంచి రాళ్ళు ఎన్ని బావులు ఉన్నాయో అన్ని బావులు తిరిగొచ్చినవ ఏంది
మంచిర్యాళ తిరిగిన గోదావరిఖనిలో తిరిగిన నా కొత్తగూడెంలో తిరిగిన సత్తుపల్లిలో తిరిగిన
గోదావరిఖనిలో కూడా బొగ్గు భాయ్ పని ఉందా
డకా గోదావరిఖాని గోదావరి ఖని అంటే గదే అక్క గోదావరిఖనీ అంటే బొగ్గు భాయ్ మొత్తం అది
గోల్ గోదావరి గానే నా అది
గనిని ఖని చేసిండు గోదావరి ఖని అంటే ఏందంటే బొగ్గు అన్నట్టు గోదావరి నుంచి వస్తుంది అన్నట్టు మనకు బొగ్గ అనేని అంటే బొగ్గు అనేది వేల సంవత్సాల కింద ఏమైతది నాన్న అంట టెపేచర్ వల్ల లోపల ఏమై అంటే సాలిడ్ ఫార్మేషన్ అయితది సాలిడ్ ఫార్మేషన్ అయినప్పుడు కొన్ని అక్కడనే ఉంటాయి ఇంకొకటి ఏంటిదంటే అండర్గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఉంటాయి భూమిలో నీళ్లు ఉంటాయిగా నీళ్ళ అనేది ఏం చెత్తయ్ అంటే ఒక దారి నుంచి ఒకరు పోయినప్పుడు ఈ మన బొగ్గు కూడా ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పోతుంది అన్నట్టు
అంటే బొగ్గు ఇప్పుడు భూములలో ఉండి ఇంకొచ్చ చోట నుండి ఇంకోచోటక పోద్దా
ఆ పోయిదాకా
అవునా
ఆ
ఆహా
ఆ అట్లా ఒకటి దగ్గరు ఉండి అంటే చె ఈ బొగ్గు అనేది ఏం లేదు ఇక మనం మన హస్తికాలు హస్తి పజరాలు ఈ అప్పుడు డైనోసర్లు ఉండేవిక ఆ డైనోసర్ హక్తి పంజరాలు చెట్లు అవి ఏందనింటే కుళ్ళిపోయి వాటి మీద మట్టికి ఏరుకోపోయి అక్కడ వెయ్యి డిగ్రీల టెంపరేచర్ వచ్చినప్పుడు ఏమైతుందంటే అది ఒక రాయి లెక్క ఫామ్ అవుతుంది గదే రాయి మనం బొగ్గు అనుకుంటాం గదే ఈగ ఆ దే బొగ్గు ఆ బొగ్గును ఏం చే డైనోస్ తరనాన అంటే అద అక్క ఏట్లే చే
క్రోకోడైల్ అంటే ముసలి డైనోసార్ అంటే
అప్పట్లా మనకి ఒక ఆక్సైడ్ పడి భూమి మోకసరీ నాశనం అయి తర్వాత మళ్ళ మనుషులు పుట్టిరు చెప్పిల్లు లే కదా డైనోసార్ అని అంటే అంటే అది ఎంత హైట్ ఉంటదన్న అంటే ఒక వందం దస్తులు అంత హైట్ ఉంటది ఒక్కొక్క డైనోసర్ అనిది
ఆహా అవి ఎక్కడ నుంచి వస్తాయి
ఆల్రెడీ ఆ తరం అయిపోయింది అక్క ఇది మన నెక్స్ట్ తరం అన్నట్టు హ అట్లా అవి భూమిలో బయదని పోయినప్పుడు అక్కడికిక్కడ బొగ్గు అనేది ఫామ్ అయితది అ ట్లా గోదారి అనేది నీళ్ళు ఇట్లా పోయినప్పుడు కానీ అనేది ఏమవుతుందినంటే అక్కడ చేంజ్ అవుతుంది హలో ఆ గది ఉమ్ గది గది చదురిగా
అమ్మో నువ్వు చెప్పేదాకా ఈ బొగ్గు విషయాలు నాకు తెలియనే తెలియవు
గంత ప్రాసెస్ ఉంటది ఇక మళ్ళా బొగ్గు అనేది స్వచ్ఛమైన బొగ్గు కాదు ఆ బొగ్గు అనేకాల కొద్దిగా మట్టి వాటి అవి చెత్త చేదారం ఉంటది మళ్ళా ఈ బొగ్గును ఏం చేస్తార అనింటే ముక్కలు ముక్కలు చేస్తను అన్నట్టు క్రషర్ లో పెట్టి
ఇప్పుడు అది కాదు నాకు ఒక డౌట్ ఇప్పుడు భూమిలో బొగ్గు ఉంటదని మనం ఎట్లా తెలుసుకోవచ్చు
దాన్ని ఫస్ట్ మనం ఏం చేస్తామ అంటే అది ప్రాస్పెక్టింగ్ మట అన్న కూడా ఉంటుది ప్రాస్పెక్టింగ్ ని అంటే ఏం లేదు ఇక జియాలజిస్ట్ రాళ్ళు రప్పలు వాళ్ళు ఉంటారు కదా సైంటిస్టులు ఆ వాళ్ళ చేశారా అని అంటే కొన్ని రాళ్ళు చూసార అన్నట్టు ఇప్పుడు ఒక ఒక వంద ఎకరాలు ఉన్నది భూమి ఆ వంద ఎకరలు భూమిలా ఇక్కడ బొగ్గు ఉన్నదా లేదా అని చెప్పిసి అప్పట్ లేచేట్లు వేసేట వాళ్ళ అంటే ఒక బోర్హోల్ వేసేట వాళ్ళు బోర్ బోర్ అంటే బా బోర్ బోర్ వేసినప్పుడు ఏమవుతుందిని అంటే ఆ బోర్ లో ఉన్నది ఇప్పుడు మనకి మనం మనం బోర్ వేసేది ఎట్లుంటుందినింటే రింగ్ రింగ్ తిరుగుతుంది మా బోర్ అట్లా కాదు మా మా బోర్ ఎట్లుంటుందినంటే ఇప్పుడు మనం పైప్ ఉంటుందా ఆ పైవే తిరుగుదాన్న టటీ టర్టీటు ఆ ఇప్పుడు ఏమైతుందనింటే ఈ ఇటుపక్క అటుపక్క మధ్యలో పైపులు ఉన్న పైపులు ఉన్నది మొత్తం సిలిండర్ గర్ షేపులు ఉంటది అది రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు వేసినప్పుడు ఆ శాంపుల్ కలెక్ట్ చేసి ఇక్కడ బొగ్గు ఉన్నది అని చూస్తారు ఇప్పుడు ఏందనంటే మొత్తం మోటర్న్ టెక్నాల శటిలైట్ లో వచ్చినాయి కాబట్టి అక్కడ ఒక రేస్ ఉంటాయి అన్నట్టు రేడియేషన్ పంపిస్తారు భూమిలోకి రేడియేషన్ పంపించినప్పుడు అవి రిఫ ఎంత రిఫ్లెక్ట్ అయితే అంత బొగ్గు ఉన్నది అన్నట్టు
ఆ
ఆ ఇప్పుడు అన్నట్టుగా ఏవ పెద్ద ప్రాసెస్ ఇది చెప్తే ఈజీగానే ఉంటదిలే ని ఇందులో మళ్ళా ఇరవై ముప్పై రకాలు ఉంటాయి బొగ్గులలో
బగలే అనే
ఆ బొగ్గులో లోనే
అంటే వాడికి పేర్లు కూడా ఉంటాయా
పీటు లిగ్నైట్ ఆంథ్రసైట్ బిటిమినిస్ సబ్బిటిమినిస్ అట్లా
ఏ బొగు మంచిది మరి
ఆ ఆంధ్ర సైట్ అది జమ్మూ కాశ్మీర్ లో ఉన్నది అ వంద శాతం బొగ్గనట్టు అందులో
అంటే ఆంధ్ర వైపు కూడా బొగ్గుంటదా
జమ్మూకాశ్మీర్ జమ్మూకాశ్మీర్
జమ్మూ కాశ్మీర్ లో కూడా బొగ్గున్నదా
భూమిలో మొత్తం ప్రపంచం మొత్తంలో బొగ్గున్నదక్క ఆ అక్కడ ఏందింటంటే హై క్వాలిటీ నెంబర్ వన్ గో ఇ అది నల్ల బంగారం అన్నట్టు మన దగ్గరున్న బంగారంతో పోడ్చుకుంటే రెండింతలు ఎక్కువ అన్నట్టు
అక్కడ ఉన్నదా
కాస్ట్లీ అన్నట్టు
జమ్మూ కాశ్మీర్ లో జమ్మూ కాశ్మీర్ లో అంత మంచిగా ఉంటది కదా మరి
మొత్తం అక్కడ నుంచే అక్క మా మంచుతోని నీళ్ అనేది అక్కడ నీళ్ళ కొన్ని గంగ గోదావరి అక్కడ నుంచి వస్తాయి కద కృష్ణ కావేరి యమున ఆ నీళ్ళల నుంచి ఏమైతనింటే బొ బొగ్గు అనేది ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ఫామ్ అయితుది పోతుంది అని చెప్పినద గట్లా ఇక్కడ ఉన్న బొగ్గు అక్కడ ఫామ్ అవుతుది అన్నట్టు
అంటే మన దగ్గరున్న బొగ్గు
ఇక్కడ నుంచో తెల్వదు అంటే ఎక్కడ అని అంటే మన పంజాబ్ దగ్గరున్న బొగ్గు మళ్ళ ఇంకొకటి డెల్లి దగ్గరున్న బొగ్గు ఏమవుతుందనంటే జమ్మూ కాశ్మీర్ ఏగరుబోతది ఆ పంజాబ్ లో ఉన్నది జార్ఖండ్ లో ఉన్నది ఒరిస్లో ఉన్నది మధ్యప్రదేశ్ లో ఉన్నది వెస్ట్ బెంగాల్లో లో ఉన్నది
నేను మన తెలంగాణలోనే ఉందేమో అనుకుంటున్నా
లేదు లేదు లేదు ఆస్ట్రేలియాలో ఉన్నది రష్యాలో ఉన్నది మన బొగ్గ అనేది మనం ఆ మంది మూడో శాతం అన్నట్టు ఫస్ట్ది ఏంటిది అనంటే రష్యా దాని తర్వాత అమెరికా దాని తర్వాత ఆస్ట్రేలియా దాని తర్వాత మనది ఆ
చి నాలుగో స్థానంలో ఉందంటే అదీ ఆ గ్రేడింగ్ లోన్ అదే ఉం అంటారు కదా గ్రేడింగ్ కాదు ధనంలో ఏదో అంటారు కదా
జీడిపియా ఎకనమియా
ఉమ్ గుర్తుకు రావట్లేదులే తర్వాత ఎప్పుడన్నా కాల్ చేస్తున్నప్పుడు చెప్తా
ఆ
అంటే అమెరికా బాగా బల్ వున్నది మన ఆ భారతదేశం నిరుపేద కుటుంబాలు అని
అ అమెరికా బు బొగ్ అనేది మన బొగ్గుతో పోల్చుకుంటే అది తక్కువ క్వాలిటీ అన్నట్టు కాకపోతే అక్కడ బొగ్గు అనేది ఎక్కువన్నది మన దగ్గర తక్కువ ఉన్నది
ఆహా
ఆ అట్లా రష్యా అనే ఇది మన ఇండియాకి అది ఎంత అంటే మన ఇండియా నాలుగింతులు రష్యా మూడింతలేం అమెరికా నాలుగిం తల ఆస్ట్రేలియా గట్లా వాళ్ళ దగ్గర బొగ్గులు ఉన్నాయి కాకపోతే అవి తక్కువ క్వాలిటీ అన్నట్టు హై క్వాలిటీ అంతేం కాదు మన దగ్గర క్వాలిటీ అది
ఇప్పుడు రషయాలో క్వాలిటీ అన్నా మళ్ళ ఏమో ఇక్కడ మనది క్వాలిటీ అంటున్నారు
ఉమ్ రష్యా మనది అంతే ఈ రెండే క్వాలిటీ అమెరికా ఆస్ట్రేలియా అనే తక్కువ క్వాలిటీ కానీ ఎక్కువ బొగ్గు ఉన్నది వాళ్ళ దగ్గర ఉమ్ ఆస్ స్ట్రేలియాలో మంది తక్కువ బొగ్గు ఎక్కువ అందులో ఇప్పటిదాక్ ఆ ఎంత ఇంకా తొంభై శాతం ఉంది బొగ్గు ఐదు శాతమే తీసుకున్నారు ఇగ వాళ్ళు
థ్యాంక్స్
ఆ ఓకే అక్క
గుడ్ నైట్
ఆ గుడ్ నైట్ అక్క